హలో ఆ మేడం చెప్పండి
ఆ కేపెస్తె ఏకస్ చవలంటె ఇష్టమా అండి మీకు
అన్ని ఫెస్ట్ ట్రాన్సిస్ట్ ఇష్టమే మేడం ఎక్కువ బ బతుకమ్మ ఇష్టమా
నాక్కూడ అండి అంటే చాల డేస్ టెన్ డేస్ వరకు అన్నీ అయితే టూ త్రీ డేస్ ఉంటాయి ఇదయితే టెన్ డేస్ వరకు ఉంటది పిల్లలకు హాలిడేస్ వస్తాది ఊర్కెళ్ళ కూడ వెకేషన్ ఆ సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఊర్లళ్ళ బాగ జరుగుతది పల్లి చూద్దాం దా
హుమ్ అవునండి తొమ్మిది రోజుల నవరాత్రి తురూ స్టార్ట్ అయింది చె చేస్తారు కదా బాగుంటుంది అమ్మవారిని పూజిస్తారు కదా
అవును ఫస్ట్ డే వచ్చేసి అమావాస్య అంటార్ కదా
అవునండి పూలను పూజించే ఏకైక పండుగ కదా మేడం అందుకే ఇష్టము అన్ని రకాల పూలన్ తెంపి వాటిని బతుకమ్మ లెక్క పేర్చి ఒక ప్లేట్లొ పేర్చి అది దేవుని దగ్గర పెట్టి పాట కోలాటం డ్యాన్స్లు పాటల తోటి
అవును ఫస్ట్ డే కదా
అవునండి ఎవ్రీ డే అట్లనే చేస్తారు మేడం ఫాస్ట్ ఫస్ట్డే ఒన ఒనగాయ అంటారు మేడం
ఆ ఒనగాయ ఓకే ఓకే ఫస్ట్ డే వచ్చేసి ఒనగాయ అమావాస్య అంటారు. మార్నింగ్ లే సి స్నానం చేసి బతుకమ్మను పేర్చి ఆ
ఎంగిలి బతుకమ్మ అంటారు ఫస్ట్ రోజే ఎంగిలి బత్ కమ్మంటారు కదా మ్ తిన్నాంక కూడా పేర్చొ చ్చండి ఈ రోజు అట్లలేం ఉండదు ఎంగిలి బ
ఓకే ఇంకొకటి ఏంది అంటే అమావాస్య రోజు పెద్దలకు బియ్యం కూడా ఇస్తారు, కదా మంచి రోజు అని. అదే అదే
రెండో రోజు రొట్టె చేతరండి బతు కమ్మ
ఫస్ట్ డే ఓకే అంటే ఫస్ట్ డే ప్రసాదం పప్పు ఓకే ఈవినింగ్ సాయంత్రం వెళ్ళి ఫైకట్ల వెళ్తావ్ కదా
అవునండి ఒక గంట రెండు గంటలా ఆడే
ఓకే ఆ పాటలు పాడుకొని డ్యాన్సులు వేసుకొని చెరువుకెళ్ళి చెరువు దగ్గర వెళ్లి వాటర్లో వేసి తర్వాత ప్రసాదము వేసి ఇంటికి వస్తాము అంతే మీకు
ఆ అవునం నండి రెండో రెండో రోజు కూడా ఆస్ తీస్గా స్నానం చేసి బతుకమ్మను వేచి ఈవినింగ్ టైం వెళ్ళి పూజ చేసి రెండో రోజు రొట్టా ప్రసాదం చెస్తారండి.
ఆ చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ సాసు వాడుకోని అన్ని చేసుకొని వస్తారు పిల్లలకి కూడా చాలా డేస్ హాలిడేస్ వస్త తావ్ కదా మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా
అట్లనే ఉంటానమండి బతుకమ్మకి బాగా సెలబ్రేషన్స్ బాగుంటాయి కాబట్టి విలేజ్లో
ఆ థర్డ్ డే వచ్చేసి ముత్తపప్పు ఓకే ఓకే సేమ్ అంతనా పా సముండే చూసాన
అవునండి ఆ సోర ఆకుతో ఆ ఆకేసి తంగేడి పువ్వు గునుగు పువ్వు బంతి పువ్వులు రుద్రాక్ష పువ్వులు జాజి పూలు చామంతి పూలు కలర్ కలర్ అయి అని కలిపి గుమ్మడ పువ్వులు మా ధ్యల పసుపు గౌరమ్మ కూడా పెడతాండి నాలుగో రోజు నా నా బియ్యం పెటారు మేడం నానా బియ్యం మల్లిని పాలు పోసి ప్రసాద్ చుక్కరేసి ప్రసాద వాడే ఆ బతు బతుకమ్మ ఆడినంక చెరువులేసి పాలు పో ఆ ప్రసాదం అన్నది అందరికి పంచి పెడతారు మేడం
ఓకే ఐదావ రోజు అట్ల బతుకమ్మ అటక అటుకుల బతుకమ్మనా అట్ల బ కామ్మనా అట్లా బతుకమ్మ
అట్లా బతుకమ్మనా అంటారు మేడం
ఆ సేమ్ అదే పూలు తీస కోచ్చుకొని ఒక ప్లేట్లో ఎసు కొని పేర్చుకొని చేస్తారు కదాండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్అది అట్లు వేసుకొని ప్రసాదంగా తీసుకెళ్ళి సాయంత్రం తినేసి వస్తారు కదా
ఆ అవును మేడం ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు మేడం ఆరోజు బతుకమ్ను పేర్చారు ఆ అలిగిన బత ఏమంటారు
ఓకే ఏడో రోజు ఎన్న ముద్ద బతుకమ్మ నా
ఆ అవ్ను మేడం ఏం బతుకమ్మ ఇలానే పేర్చి అన్ని రకాల పూలతోడు పేలిచ్చి పసుపు గౌరమ్మ పెట్టి తాడు చెరువులో ఏసి పుతరు మేడం ఏడో రోజు ఏడో రోజు కొచ్చి ఎనిమిదో రోజు ఎండింగ్ అయ్యే కొద్ది ఇంక ఎక్కువ పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చి ఆడ్తారు నేనప్పుడు
ఇగ లాస్ట్ డే కదా ఎక్కువ కాబట్టి ఇగా అంటే మళ్ళీనెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా అని లాస్ట్ టూ త్రీ డేస్ బాగ్ ఆడ్తారు లాస్ట్ డే చేసి
ఎనిమిదవ రోజు మే
తొమ్మిదో రోజు ఆ ఎనిమిదో రోజు అయితే ఇంకా లాస్ట్ డే ఏం చేస్తారండి మార్నింగ్ అది తినకుండా పెర్చాలి ఆ రోజు
అవునండి తినకుండా పేరుస్తారు హ్మ్ పసుపు ద్వారా మొన్నగ్ ఆ పాసుబ్ గౌరమ్మ పాడుతా తరు ఇన్ని అక్షింతాలు కడతారాట్ల దీపం కూడా పెడతారండి సాయంత్రం ఇ దీపం కూడా అంటి పెెట్టాలని
ఆ తొమ్మిది రకాల ప్రసాదాలు కదా ఆ రోజు ఒకటి పప్పు ఇంకొకటి కూరలు కూడా వేస్తారు ఆ లడ్డూలు ఒక త్రీ ఫోర్ యి పనిచేస్తారు కదా
అవును నువ్వుల లడ్డు లు బెల్లం నెయ్యి పప్పు ముద్దలు పల్లీలు సున్నుండలు
ఓకే నైన్ ఐటమ్స్ మొత్తం
చేసి దేవుడికి సమర్పించి సాయంత్రం పూట అక్కడ ఆడి
అవున్
దీపం బతుకమ్మని ఎసేటప్పుడు. దీపం ముట్టించి వదులుతారంండి లాస్ట్ రోజు.
ఓకే వదిలేసి ఆ పసుపు తెచ్చుకుంటారా ఇంటికి. అక్కడ పసుపు
ఆ పసుపురుదు అవును ముత్తైదువులు పెట్టుకుంటారండి పసుపు
ఓకే ఓకే ఉమ్. అక్కడ చెట్టు పెడితే ఆడ్తారు కదా. అదేం చెట్టు తంగడి చెట్ట
ఆ తంగెడ్ చెట్టే పెడతారంండి. మర్చిపోయాను. ఇంత రాగి మట్టి తెచ్చి. తంగేడి సేట్టలేబేట్టి పసుపు, కుంకమ ఎసి బతుకమ్మలు దాని కింద పెడతారండి. చుట్టూ పెడతారంండి పూలు జళ్ళుకుంటా పాట పాడతారండి.
ఓకే ఓకే చాలా బాగుంటదండి బత్ నైన్ నైన్ డేస్ ఇలా వచ్చి అలా ఏళ్ళి తిన్నటానీపిస్తోంది. బట్ పండుగలలో అయితే ఈటె బావుంటది.
అవును తర్వాత బతుకమ్మ అయిపోయినంక. దసరా వస్తాదాండి.
ఓకేఓకే ఊమ్ దసరా రోజు జమ్మే చెట్టు ఆకులు పొద్దున స్నానం చేసి కొత్త బట్టలు ఏసుకునే వాళ్ళు ఏసుకుంటారు కదా.
అవును పొద్దునేలేసి పాల పిట్టేన్ జూడాలన్
ఆహా అది నాకు తెలియదక్క. ఆ పాలపిట్టన్ జూడల్నక్క పక్కా దసర్ రోజు.
చూడాలంటారమ్మ
ఆహా ఓకే ఇవీ నాకు తెలియదు. సో నెక్స్ట్ టైం నుంచి ఐ మేక్ ఎ సన్మెంట్
ఆ శ్రమి పూజ చేతరుగాద ఆయుధాల పూజా
ఆ అవును ఆయుధల పూజలు ఉంటాయ్. ఆ అది తెలుసు ఆ మధ్యాహ్నం టైం లో జమ్మి చెట్టు తీసుకొచ్చి ఊర్లో ఆహ్ ఏది సొరకాయను నరిక్
స అద మైసమ్మ ఇట్లా పో అవును పూజ చేసి
ఆ
పూజ చేసి మూత్రాశయంలో రజకులు కలిపి కట్ చేస్ కదండి అన్ని కులాల వారు షేర్ చేసుకుంటాడు
తుమ్ అంటారు కదా మళ్ళీ నేమో బల్లి ఏమో అం మెున్న ఒక ఆట ఆడేన మొన్నే ఆమ్ బలముతో ఊ అది పొలాల్లలో చల్లుకుంటే మంచిదగా
నా ఇంటికి ఏమో మేడం నాకంత తెలవదు మేడం వాటి గురించి ఆయుధాల పూజ అం ఇక్కడ కాబట్టి ఆయుధాలు ఒకటి ఆ రోజు అలా చేస్తారు బలి అది దేవుడికి
ఊహు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకు బియ్యం ఇస్తారా మరి ఆ ఎప్పుడిస్తారు దసరా రోజు లేకుంట ఫస్ట్ అమావాస్య రోజా లేకుంట సద్దలో బతుకమ్మ రోజా
అమావాస్య రోజు ఇస్త
అవునా అంటే మా సైడ్ వచ్చేసి దసరా రోజు కుడ ఇస్తారు కదా కొంతమంది
ఆ రోజే చేస్తారు మనస్ పితృ దేవతలకి
ఆహా మంచిదన్నట్టు ఆ రోజు ఇస్తే
ఆ ఆమ్ తిథి అనేది మంచిది
ఊహు ఓకే మా ఇంట్లో వచ్చేసి దసరకి ఇస్తారు బియ్యము ఇ చాలా మందిని పిలుచుకుంటారు ఆడపడుచులు తోటికోడలు అందరు వచ్చి గ్రాండ్గా పిల్లలతో సెలబ్రేషన్ చేసుకుంటాంండి మా దగ్గర మేం వేరే వేరే ఆ పిలలు ఉంటాం కదా ఒక్క పడుగకి గ్యాదర్ అవుతాం అన్నట్ మీరంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చేసుకుంటారా మీర ఎంత మంది అందరు గ్యాదర్ అవుతారా
అందరూ గ్యాదర్ అవుతాం అండి
హలో ఆ అంతేనండి ఇం బతుకమ్మ కింతేను ఇంకా సెలబ్రేషన్స్
పిండివంటలు, నాన్‌వెజ్.
ఆ అటు దస రోజు కదా నాన్ వెజి తెచ్చుకునేది.
రోజు అన్ని రకాల వంటలు చేసుకుని ఉంటామండి
ఆహా నేను కూడా అండి. మేము కూడా నాన్ వెజ్ తెచ్చుకుంటాము దసరా దాసర రోజు ఆ నాన్ వెజ్ తెచ్చుకొని ఇస్తామండి మిగతా డేస్ లో మాత్రం పప్పు సాంబార్ చేసుకుంటామండి ఏదేంటి అమావాస్య అన సర్దు రోజు అనగా మిగతా రోజు నాన్ వెజ్ తినమండి నవరాత్రులు కదా పూజలు చేస్త ఉంటాము
అవును మేడంమ్ ఎవరైనా ఉంతే మేడం దేవి నవరాత్రిలల్ దుర్గమునిక్కడ బ గ్రాహం బెల్ ఇస్తడి చీర కట్టి చీర వేలం పాటి ఇస్తారండి రోజుక చీర మారుస్తూ ప్రసాదం చేస్తారు దేవి నవరాత్రులు అండి
చాలా థ్యాంక్స్ అండి మీ మీ సెలబ్రేషన్ బతుకమ్మవి నచ్చాయి. కొన్ని నాకు తెలియని కూడా మీరు చెప్పారు సో నెక్స్ట్ టైమ్ అవి నేనుచ్చస్తానండి. ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి